హలో
ఆ చెప్పు
ఎలా ఉన్నారండి
బాన్నానండి మీరు
బాన్నా తిన్నారాండి
అవునండి మీరు తిన్నరా
ఇంకా లేదండి తినాలి ఏం చేస్తుంటారు
ఎందుకు తినలేదు అండి ఇంకా టైమ్ అయింది కదా
తినాలండి ఇంకిప్పుడు తినాలి ఒక టెన్ మినిట్స్ ఆగి తినేసేయాలి
అ ఎందుకండీ అంత స్పీడ్ గా మట్లాడుతున్నారు
అయ్యో లేదండి నార్మల్గా నే మాట్లాడుతున్నా ఏం చేస్తుంటారండి హలో
ఖాళీగా నే ఉంటా నండి ఏం చేస్త్
హ్మ్ సినిమాలు చూస్తారా అండి
హ్మ్ చూస్తానండి మీరు చూడరా
చూస్తా అండి
హ్మ్ ఏ సినిమాస్
ప్రభాస్ సినిమాస్ అన్ని సినిమాస్ చూస్తాండి నేను ఆల్ మిక్స్ కానీ ప్రభాస్ ఎ ఎక్కవ చూస్తా
రీసెంట్ గా ఏం మూవీ చూసారు అండి
ప్రభాస్ దా అండి రాజెసాబ్ చూసా అండి
దాంట్లో ప్రభాస్ నేమ్ ఏంటి
ఏదో ఉందండి రాజ్ రాజేసాబె అండి రాజెసాబె అండి హలో
ఎంత మంది హీరోయిన్స్ ఉండే ఆ మూవీ లో
త్రీ మెంబర్స్ ఉంటారండి
వాళ్ళ నేమ్స్
తెలీదండి మీకు తెలుసా
తెలిదండి
మరి నన్ను ఎందుకు అడిగారండి నేను చెప్పిన అది కరెక్ట్ అని మీకు తెలుసా మీ మీ ఫేవరెట్ హీరో ఎవరండీ
హీరో హలో
ఎవరండి
పవన్ కళ్యాణ్ అండి
పవన్ కళ్యాణా
హ్మ్
ఉహ్ హు పవన్ కళ్యాణ్ నిత్య మీనా కలిసి ఒక సినిమా తీశారు ఏ సినిమా అండి
నిత్య మీనాన్
ఆ
ఓల్డ్ మూవీనా కొత్త మూవీనా అండి
ఆ కొత్త మూవీనేయంండి
హరిహర వీరమల్లు అదేనా
అసలు దాంట్లో ఎవరండి ఉండేది హీరోయిన్ నేను చెప్పింది నిత్యమీనన్ అని
నిత్య మీనన్ హీరోయిన్ పేరు తెలీదు గాని తెలదండీ నాకు నిత్య మీనన్ తెల్వదు
ఆ గుండె జారి గల్లంతయిందే సినిమాది చూసారా అండి ఆ భీమ్లా నాయక్ ఆమె పేరు తెలీదా అండి మళ్ళీ హీరో అన్నారు ఫేవరెట్
హీరోయిన్ నేమ్ తెలిదండి హీరో నేమ్ తెలుస్తది హీరోయిన్స్ నేమ్స్ ఎందుకు గుర్తు పెట్టుకుంటా మండీ
హ్మ్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి
హీరోయిన్ మా వైఫ్ అండి
మీకు పెళ్లిియిందా అండి
అవునండి మీకు అవ్వలేదా అండి
అయిందండి
మీ ఫేవరెట్ హీరో ఎవరండీ
చెప్పా గా అండి ఇందాకే
ఏమోనన్డి
ప్రభాస్ అండి
హ
మా ఆయన కూడా ప్రభాస్ అంటే ఇష్టంమండి అందుకే మాకు మేమిద్దరుం మేం ఇష్టమండి
హ్మ్
మీకు పవన్ కళ్యాణ్ ఎలా ఇష్టమండి పార్టీ వలనా
అవునండి
జనసేనా పార్టీ నా మీరు
హ్మ్
అసలేం ప్రభుత్వం అండి మీది మాకు ఫీజులే వెయ్యలేదు
మీకు ఫీజులేసే మా ప్రభుత్వం ప్రభుత్వం కాదండి
మరి ఏ ప్రభుత్వం అండి
చంద్రబాబు నాయుడు ఏస్తారంండి
హ్మ్ హ్మ్
పవన్ కళ్యాణ్ చేతులో ఏం లేదండి పవన్ కళ్యాణ్ లో పవన్ కళ్యాణ్ చేతులో ఉన్నయన్ని చేసేస్తారండీ ఏదన్నా అవునండి
పవన్ కళ్యాణ్ గాదు డెప్యూటీ సిఎం గారు
అవునవును
మరి ఆయన కూడా చూసుకోవాలిగా అండి
చూసుకుంటాడండి ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం కదనికి కొంచం టైం పడుతుంది ఇంకా
హ్మ్
అన్నింటిని సరిగా చూసు కరెక్ట్గా చూకోవాలి కదండి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరిని చూసుకోవాలి కదా
ఎంతైనా వాటి పాటినే లేండి
వాళ్ళకి ఇష్టాలు వాళ్ళకుంటే
హ్మ్ మీ మీ కాలేజ్ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయయండి
లేదండి కాలేజీ లో నేను డబ్బులు కట్టాలి ఇక్కడ
మీరు జాబా లేకంటే ఇంకా స్టడీనా
స్టడినె అండి ఇంకా
ఏం చదువుకుంటున్నండి
డిగ్రీ అండి
మరి డిగ్రీ అయిపోయాక ఇస్తారు కదండి సర్టిఫికేట్లు
ఇంటర్వి అండి నేను చెప్పేది
ఉంటవా మరి ఇంటర్వి అంటే నా ఎగ్జామ్స్ రాసిన మార్క్ లిస్ట్ ఉంటాయి కదండి అవి ఇవ్వకుండానే మిమ్మల్ని డిగ్రీ లో జాయిన్ చేసు చేసుకున్నారా అండి
అవి ఇచ్చామండి కేంటూ అంటున్నాండి
టెన్ంతా
ఆ ఇంటర్ డబ్బులు కట్టలేదు ఇంకా అందుకని అట్లే పెట్టుకున్నారు
ఓహోహ మరి టెన్త్ కూడా ఇవ్వాలిగా అండి డిగ్రీలో
అవసరం లేదండి ఓన్లీ ఇంటర్వూ ఉంటే చాల
హ్మ్ హ్మ్
ఇంటర్లో డబ్బులు కట్టలేదండి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను
ఉ
సెకండ్ ఇయర్ది కట్టాలి డబ్బులు అమౌంట్ అందుకని టెన్త్ సర్టిఫికేట్ ఇవ్వలే అండి
డిగ్రీలో ఏ గ్రూప్ అండి
బి ఏ
బ ఏ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి
సోషల్ కి సంబంధించిన
హ్మ్ హ్మ్ సొసైటీకి సంబంధించినవ అండి
అవునండి పొలిటికల్
పాలిటి మొత్తం పాలిటిక్సే కదా హలో హలో హలో హలో
ఆ
మొత్తం పాలిటిక్సే కా అండి
అవునండి పాలిటిక్స్
మీ ఫేవరెట్ సబ్జెక్టా అండి సోషల్ టెన్త్ లో
అవునండి
అందుకే డిగ్రీలో బిఏ తీసుకున్నారా అండి
అవునండి
మీకు ఏమన్నా మీ కాలేజ్ లో మీ స్కూల్ లో ఏమన్నా ట్రిప్పులు జరిగాయా అండి, ఎక్కడికైనా పిలుచుకొని వెదం
వెళ్లానండి
ఎక్కడికెళ్లారండి టెన్త్ లోనే ఎక్కడికెళ్ళారు
బైటికండి
అది ఈ ప్లేసులుంటాయి గా అండి స్పెషల్గా
మహానంది బెలంబుహాస్ అలాంటివి ఎంద కెళ్ళం
ఓహో అంటే మీరు మనీ పెట్టుకొని వెళ్ళారా లేకపోతే గవర్నమెంటే
గవర్నమెంట్ గాదండి మాది ప్రైవేట్
ఊహు మీకు మీరే అందరూ కొంచెం మనీ కలెక్ట్ చేసి వెళ్ళారన్మాట
ఆహు
ఊహు
స్టూడెంట్ కింతా అని ఉంటదండి
ఉహూ
ప్రభుత్వ మిల్
మానంది ఎక్కడండి
మానే రాంగుంటదన్
ఊ బెల్లం గుహాలంటే తెలుసండి నాకు చూడలేదు గానీ తెలుసు అ ఆ బెలుం గుహాలు
బెల్లం అంటే వేరే అండి బెల్లం అంటే తియ్యగుంటది ఆ బెల్లం వేరే ఎ బెలున్ గుహాలండి
అవి దగ్గరేగా అండి
బెల్లమంటే అది వేరొస్తదండి మళ్ళి
తెలుసులేండి ఏదో నా నోరు టంగ్ స్లిప్ అయింది హంపి వెళ్ళారా అండి
రీసెంట్ గా ఏం మూవీస్ జూశారండి మీరు
ఊ రీసెంటుగా అయితే వసుదా జూసానండి
ఎలా ఉందండి మూవి హారల్ హర్రర్ మూవీ అండి హారల్ గాదు
ఏదో లేండి నాకు నోరు సరిగ్గ పల రాదులేండి నా నాలుక మందంగుంటది
హర్రర్ మూవి అందులో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరిదండి
ఆ అమ్మాయండి దయ్యం బట్టిన అమ్మాయి
దెయ్యం బట్టిన అమ్మాయి క్యారెక్టరే బాగుందా అండి మీకు ఎలా ఉందండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ జెయడమా హర్రర్ మూవీ ఇంతకుముందే చూశారా
ఇంతక్ ముందే పొగా కాంచనా
ఇవన్ని చూశా అండి
మీకు హర్రర్ మూవీస్ లో బెస్ట్ మూవీ ఏదండి మిమ్మల్ని బాగ భయపెట్టిన సినిమా
మసుదానే అండి
అసుదానేనా అండి
మసుదా పొగ పొగ నవదీప్ తీశారండి బావుంటది ఆ సినిమా గుడ కొంచెం భయంకరంగా ఉంటది ఇంకా రాగవ తీసేవన్నీ నార్మల్గ, జోగ్గా కొంచెం ఫన్నీగా ఉంటాయండి.
ఉహ్
రీసెంట్ గా థియేటర్ లో తీశా హ ఈ తీస్ థియేటర్లో చూసిన మూవీ అయితే, మన శంకరవరప్రసాద్ అండి.
ఎలా ఉందండి మూవి చిరువారి యాక్షన్ గానీ, వాళ్ళ డై యాక్షన్ రేంజ్ వేరు డ్యాన్స్ గానీ, నయినతార వాళ్ళిద్దరి కాంబినేషన్
నేను, మా హస్బెండ్ వెళ్ళాం,
అవునా
ఊ
పాటలూ, సాంగ్స్ ఎలా ఉన్నయండి అందులో
సరే అండి ఉంటా అండి బోన్ చేయాలి.